హలో వినిపిస్తుందాండి. అవునా ఏందండి. చాన్ రోజుల్కి మాట్లాడుతున్నారు కదా నాతోటి
మ్మ్. అవునండి. చాలా రోజులైంది మాట్లాడుకొని
మ్ అదే గదా హ్మ్. ఏం లేదండి ఇంకా ఇప్పుడు ఎలా ఉంది. హెల్త్ బాగుందిగా
మ్. పర్లేదాండి.
మ్మ్ హెల్త్ బాగొలేదని తినలేక పోతున్నా
అవునా. ఏమైంది.
ఏమోండి అసలు మరి ఘోరంగా తయారవుతుంది రోజు రోజుకీ ఘోరంగా తయారవుతుందండి హెల్త్ రోజు రోజుకి అంటున్నా
ఆ రోజు బయట తిని పొట్ట పాడైపోయుంటది.
మ్మ్ అదే అనుకుంటాండి అసలు దారుణం. మ్ అసలు బైట ఫుడ్ మానేయాలా
ఆ అనుకుంటాం కానీ మానేయాం కదండి మనం.
మరి తప్పదు కదా ఇంకేం చేస్తావ్ మరి
ఆ
హ్మ్. ఎం మరి ఏం చెస్తారు మీరు ఎక్కడున్నారు.
అర్ధం కాలా
ఏం చేస్తారండి. ఎక్కడున్నారు అంటున్న
నేను ఆఫీస్ బయట కూర్చీలుంటాయండి వచ్చి కూర్చున్నా
అవునా అదేంది లోపల లేరా మీరు
లోపల నేను లోపలెందుకులే అని అందరూ తింట్న్నారు ఇంగ నేనొచ్చి బయట కూర్చున్నా
అవునా ఇంకా అవలేదా ఏంది.
ఇప్పుడే మొదలు పెట్టారంట.
అదేందండి అసలా
ఏ మ్మరి
ఇప్పుడు దాక ఏం చేశారు. నువ్వే ముందొచ్చేసారా మీరే బయటికైతే
ఆ అవునండి.
మ్ హూ
మీరు వెయిట్ చేస్తా ఉంటారని వచ్చేస తొందరగా
మరి కిందకెళ్ళి ఏమైనా తాగిరాకపోయారా జ్యూస్
వద్దండి అసలు పొట్టలో బాలా
అవునా
పొద్దున్న టిఫిన్ భారీగా తిన్నా అండి అసలు అట్ నాలుగు దోశలు. రెండు పరోటా అంత చికెన్ కర్రీ తినన్నామ అండి అందుకే
అబ్ హుమ్ మీ అ న్నగారు రిప్లై ఇచ్చారండి
చేయట్లేదుం నెట్ ఆ పేసి కూర్చున్నాడు ఫోన్ చేశానండి ధైర్యం చేసి ఏదో ఏదైతే అదైందిలే దొరికి దొరికిపాను అని చె చేశానండి ఎత్తట్లేదండి వాయిస్ మెల్ వెళ్తుంది
అవునా
హు
ఏదో చేసాడండి లేకపోతే లేకపోతే ఎందుకు వెళ్తారు మీ పెద్దమ్మ గారు
ఏ ఏమో మరి ఏమైందో ఏం దొరికారండి భయం వే స్తుందండి నాకు
హుమ్
హు
ఆ మీ మమ్మీకి ఫోన్ చేసి పెద్దమ్మ మాట్లాడినా పొద్దు నుంచి అ వచ్చిన హుమ్
ఆ
ఒక రాయ వచ్చిక ఇంట్లో
ఏవని
మీ ఇంట్లో ఒక రాయయండిండిమి నే మమ్మీకి ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అమ్మా అది ఇది అని
ఆ అడుగుతా ఇది అయిపోయిన తర్వాత
అప్పుడు ఇగా మాట్లాడిందా లేదా అని లేేను ఏ
మా అన్నకు ఫోన్ చేద్దాం అని
ఆహా
హుమ్
లేకపోతే మీ నెంబర్ నుంచి చేద్దామా
ఏ నంబర్ నుంచి
దీనికే
ఊమ్ చేసి
మీరు నన్ను కాన్ఫరెన్స్ లో పెట్టండి
ఊ
నేను మాట్లాడతాను
ఊ ఊ ఆ
ఈ కాల్ అయిపోయాక చేద్దాం
ఊ సరే ఏ దీనికి టైం ఉందా ఏంది ఇంకా
ఏంది
నార్మల్ గా మీరేగా టైముందన్నారు
ఉందంట మూడు రోజులు ఇచ్చారు మొన్నటి దాకా సర్వర్స్ పని చేయలేదంట ఈ రోజ రెం నిన్న ఈ రోజు రేపటిలో కంప్లీట్ చేయాలి త్రీ డేస్ లో ఊ
ఊమ్
ఇరవై
మంచిదేగా
ఇంకో ఐదు ఐదు మిగులుతాయి ఏం కాదు లేండి ఇంకేం చేయలేం ఇంకో నెంబర్ ఎక్కడ నుంచి పట్టుకొస్తాం
ఆ
అంతేగా
ఆ
ఉంది గాని ఈల్లెవరో ఒకళ్ళు తీసుకోవచ్చు మా ఆఫీస్ వాళ్ళ నెంబరు కానీ ఎందు కులే ఆల్లక్ ఓటీపీ వెళ్తే మళ్లీ ఆళ్ళు చెప్తారో చెప్పరో
ఎందుకు అన్ని అకౌంట్లు పెట్టుకోని అసలు ఏం చేసుకుంటారు నాకు అర్థం కాదు
అన్ని డబ్బులు వస్తాయి నీకు అర్ధం కావట్లా
హూ సరే డబ్బులు
ఊమ్
ఆ
డబ్బులు
అన్ని దాచుకొండి అయితే వచ్చినయాన్ని
మీకే పనికి వస్తాయండి నాదేం ఉంది నాలుగు రోజులు అయితే ఇంట్లో కూర్చొని చావాలి తిండానికి ఉండదు తిరగడానికి ఉండదు ఆ కొంపలోనే ఉండాలి ఏదైనా అక్కడే పడుకోవాలి మీకేం తెల్స్ నిన్న ఆహా తెలీదు
ఆ హా హూమ్
ఈ రోజు ఎండ అంత లేదు కానీ ఉక్కుపోతగుందండి కదా
ఆ అవును
ఉహ్
ఊమ్ గాల్లేద్
మీరు టైం గమనిస్తుండండి నాకు కుదరదు సరేనా
ఆ సరే ఉహ్ ఇంకేం సంగతులు అండి ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకెళ్ళలా వద్దా అడికి
తెస్కేళ్ల ఒద్దులేండి ఎందుకు
ఆడ్ తీస్కెళ్ళననుకో దుబ్బేస్తారండి.
అదే అందుకే తీసుకెళ్లమాకండి ఇక్కడె బెట్టెసెలం.
ఆ అక్కడ తీసుకెళ్ళనుకో దుర్గా ఏదోడి ఆ దుర్గా నా. ఏ అది నాకు బెడతారు. ఊహ్మ్.
తీసుకెళ్ళమాకండి ఇక్కడె వదిలేసెల్లిపొండి.
ఆ సరే.
తోక్స్తున్నాడా అండి.
మా స్నేహితుడు గురించి ఇప్పుడే మెసేజ్ జేరత్నారండి వొచ్చారు.
ఊమ్మ్ ఫోన్ సైలెంట్లో బెట్టండండి గోళ గోలా.
అవునా. ఏంగో ఆఆ. ఊమ్మ్.
మీ స్నేహితు గురించి మీ స్నేహితులడగమని జెప్పండి మిమ్మల్నడుగుతారెందండి వాళ్ళు.
ఊ నెంబర్ లేదంట. ఆ నంబర్లు బెడితేమొ. ఆ చాట్ డిసప్పేరింగ్ అయిపోతుంది గాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అది.
ఊహూ.
ఆ ఒక్కటా చాలా ఈరోజు ఇది దీంట్లో ఇప్పుడు.
ఐదు మాట్లాడ్దాం.
ఇప్పుడు
హుమ్
కుదిరిద్దామకు
కుదిరితే
ఆహా ఆహ్ ఆ
ఆ ఇంకేంటండి సంగతులు
ఏముందండి చెప్పాలి
మా దగ్గర హాస్టల్ బళ్లే ఉంటాయండిఏ మాట కామాట
ఏ హాస్టలో
బాయ్స్ వాచ్ మెన్ త మా ఎదురుగా బలే ఉంది బిల్డింగ్ బిల్డింగ్ బాగుందిప్పుడు
ఆహా బాగుంది బాగుంది ఎందుకు బాలేదు
వచ్చి తిని ఎల్లినారు
ఏమి ఇంకా రాలా ఆఫీస్ కి
ఏమో మేడమ్ నాకేం తెలుసు
హ్మ్ము
హుమ్ హుమ్మ్
అదే ఆ అకౌంట్స్ ఒక ఫోన్ లో ఐదే లాగిన్ అవుతాయి
ఆహ్
ఫోన్లో ఐదు మాత్రమే లాగిన్ అవుతాయి
ఆహా
హు
ఆహ్
హలో ఐదున్నయి ఎవర ఎవరి నాది నీది ఆ మీ అన్న ఆ మీ మమ్మీది మా అన్నది ఇంకో టైమ ఇప్పుడు మీరు మాట్లాడుతుంది
ఆహా అ
ఇన్నికే ఇం కలాగంపట్లా
ఆహా ఆ
పోగొట్టకుంటునందుకు లేదు లేకపోతే మన్న లాగౌట్ కొట్టేసి
ఆ
ఎన్న తీసదాం సోరీ
ఆహా ఆయన అకౌంట్ తీసేయడానికి మొన్నటి దా కుందిగా
ఇప్పుడు లేేదు
ఆహ
ఉమ్ రేపట్నుంచి ఇస్టాలు చేస్తే అన్ని అకౌట్కి పోతాయి
ఆహా
హ్మ్మ్ ఏం కాదులో ఎందుకు మన ఏగా పోయినా ఓటీపీ మీరు కావాలంటే మీరు తప్పతారు
ఆ
హ్మ్మ్ ఇంకో నెంబరు అందుకనే చెప్తారు కావాలంటే అంతేగా
ఆ
షోట్కుది
ఆ
ఉ ఇంక తినరా భోజనం
ఆహా ఇంకా తిన్ను
హ
అ
సరే అండి అలాగే
ఆ
పొద్దున టిఫ్న్ లో చాలా బాగుంది కదండి చికెన్ కూర
అవునండి చాలా బాగుంది చికెన్ కబాబ్ బాగోలా అసలా కబాబు బాగోలేదు కదా
అవును అస్సలు బాలేదు ఏందో
హ
ఆ
హ ఆ
పొద్దున్న మీకు మీ స్నేహితుడు ఫోన్ చేసాడు కదా మో బస్లో అబ్బాయి మళ్ళీ మీరు తిరిగి చేసారా
రెండుసార్లు చేసా ఏమ్ ఎత్తట్లా అబ్బాయ్ హ సరే అను ఉంటాను మరి ఇంకా
ఉ సరే అండి
మళ్ళ
ఆ
మళ్ళా
ఆహా నర్మల్ కాల్ జెయ్యి
ఆ